హలో
హలో చెప్పండి హాయ్ అండి హాయ్అండి ఏం చేస్తున్నారండి ఏం లేదండి ఎట్లా పడు మీకు ఇష్టమైన పండగలు గురించి చెప్పండి
అండి
ఆ రంజాన్ దాని గురించి కొంచెం
ఆ ఓకే అండి రంజాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు మేము ఈ మాసమే అండి రంజాన్ మాసం ఇప్పుడు
ఆ అవునండించి
ఉహ్ అది స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇవాళకి ట్వంటీ ఫోర్ డేస్ అండి ఇంకా సిక్స్ స్టేస్ అయితేయికు ముగింపు అయిది
అందరు ఫాస్టింగ్ ఉంటారా లేక అంటే ఆ అనుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారా
లేదండి అందరు ఉంటారండి అందరు ఉంటారు ముస్లిమ్స్ అ ఈ నెల న అంటే అంటే మనకు ఇప్పుడు మనము ఉక్కపొత్తు ఉండకపోయినా నమాజులు చేసుకోవాలండి
ఆ నమాజులు చే అందరు కలిసి ఒకే దగ్గర చేసుకుంటారా అండి ఇండివిజువల్గా చేసుకుంటారా వినిపించలే వినిపించలే వినిపించలే హలో
హలో ఆ ఆ వినిపిస్తుందండి ఇప్పుడు ఆ అంటే అది కొన్ని స్టార్టింగ్ లో రంజాన్ నద స్టార్టింగ్ అవ్వడమే లేటు సమెత ఖరానాని పెడతాం అండి ముస్లిమ్స్ ఒక ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా ఒకరి ఇంట్లో చూసి పెడతాం అప్పుడు అంద ఒకరు వచ్చి పిల్లలు వచ్చి స్కూల్ జల్ల ర చవి ఖురాన్ థర్టీ ఉంటాయి పార్ట్స్ దాంట్లో ఆ థర్టీ పార్ట్స్ చదివి రోజుకి రెండు పాట్లు చదువుతారు
ఆ
అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు దేన్ ఎందుకు ఎక్కువ క్రియేట్ అయింది ఖురాను ఎందుకు మనం ఖరాన్ చదివితే ఏమొస్తది నమాజ్ చదివితే ఏమొస్తుంది మనం మంచి పనులు ఎలా చేయాలి ఏంది మంచి పనులు అండి చెడ్డ పనులు అది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయ చేస్తారండి పిల్లలు అలా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో టూ రోజు రెండు పాట్లు కద ఫిఫ్టీన్ డేస్ లో అయిపోతందిండి మళ్ళీ పా ఐ వతుల నమాజ్ ఉంటదండి ఐదు వతులు మ ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయితే కా దాంట్లో రెండు మూడు వర్తులు ఎక్కువ అవుతాయండి తహజుదు త్రీ ఓ క్లాక్ స్ లేవ్వాలి
అవునండి ఇట్లా మీ అందరు కలిసి ఒకే దగ్గర కూర్చొని ఇట్లా చదువుకుంటంటే కొంచెం పీస్ఫుల్ గా ఉంటుది కదండి మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా గాని మీర అందరు కలిసి ఒక దగ్గర ఉండి చదువుకుంటుంటే మనసుకు
అవునండి అవునండి మా రంజాన్ వస్తే నే అదే అండి అందరు గ్యాదర్ అవుతారండి
ఇస్త ఆర్లిం అవన్న ఉంటాయి కదా అండి బిర్యానీ ఫేమస్ కదా కీరు మాకు కూడా అండి సే మా పక్కన ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళు రాంజాన్ కి మాకు సేమ్య కీర విస్తారు నిజమండి మామూలు టైమ్ లో చేసేదానికంటే చేసేదే కొంచెం టేస్ట్ అవన్నీ బాగుంటాయి
అవునండి
అమ్మ అదే అందరు రిలేటివ్స్ అందరు వస్తారు ఆ వాళ్ళు కీరు బిర్యానీ కూడా అందరికి పేద వాళ్ళకి పంచడం అట్లాంటివన్నీ మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఉపవాసం ఉండడము వాళ్ళు కడుపు మార్చుకోవడం కాకుండా లేని వాళ్ళకి ఇస్తారు కదా అది నచ్చుతది
ఏ ఇన్ని తప్పులు చేస తొనిమ్మిద నెలల్లో పోతాయండి
అదే చెప్తా ఉంటారు మా పక్క ఇతనున్న వాళ్ళు
హు
ఇంకా మీకు మాకు క్రిస్మస్ ఇష్టం అండి మేము కూడా ఇప్పుడు ఈస్టర్ గుడ్ ఫ్రైడే అప్పుడు కూడా ఫార్టీ డేస్ ఉంటాం మేము పాస్టింగ్ మేము కూడా అంతే కంద్రం ము ఒకే దగ్గర ఉండి ప్రేర్ చేసుకోవడం
హు
అట్లా చేస్తాం ఫార్టీ డేస్ ఫస్టింగ్ నుండి ఇంకా ఒక ఫ్రైడే ఈస్టర్ ఈస్టర్ వరకు ఉంటుంది ఆ
ఊహ
హు మాకు కూడా సేమ్ మీ లానే ఉంటా ఆది మంచిగా అనిపిస్త మాకు కూడా ప్రైజ్ అందరు కలవడం ఓకే దగ్గర గ్యాదర్ అయి సాంగ్స్ పడుకోవడం బైబల్ చదువు కూడా
ఉహు ఇంకా అండి మీరు షాపింగ్ అనేది ఏమనా చేస్తారా అండి ఈ పండుగ పెద్ద గా చేస్తారా లేద
అంటే క్రిస్మస్ ఎక్కువ చేస్తామండి ఇది అంత ఉండదు లేండి కానీ షాపింగ్ చేస్తామ అండి
చేస్తార
ఆ షాపింగ్ చేస్తాం ఖమ్మంమే వెళతాం అండి శ్రీలీలా వచ్చి ఉపేసింది వెళ్ళాం అనుకున్నాం కానీ చాలా మంది రష్ ఎక్కువ ఉందనే లోపు పాప ఉంది తీసుకొని వెళ్ళలేకపోయాము హు
అ
ఈ రోజు మా వాళ్ళ మా వాళ్ళ వెళ్ళండ్రు వాళ్ళు కూడా అసలు చాలా మంది ఉండ వెనక్ తిరిగి వచ్చారు ఎల్లా కుండనే అక్కడంతా మంచి ఇడామాకు చుట్టలు ఆహా అదే ఆఫర్స్ ఉన్నాయంట చాలా ఆ వెళ్ళాలండి ఈ మధ్య వెళ్ళి ఒకసారి చేయాలి షాపింగ్ ఈస్టర్ లోపూ షాపింగ్ చేయాలి సీరియల్ చూస్తారా అండి మీరు
అవునండి సీరియల్స్
మీ
నాకు నేనె ఎకువ మా టీవీ చూస్తాండి మా టీవీ లో ఆ బ్రహ్మముడి
ఆ మా టీవీలో ఏ సీరియల్ అంటే ఇష్టం అండి కార్తీక దీపం. ఉ అవి వాళ్ళు చనిపోయి మళ్ళీ తిరిగి లేసినట్టుందిగా నిపిస్తుంది చనిపోయి మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారా నెక్స్ట్ జనరేషన్స్ ఆ అవునన్ ఇ బ్రహ్మముడి కార్తికదీపం ఆ వాళ్ళ పిల్లల విలన్ సైడ్ ఇంకా వాళ్ళు
అండి ఇప్పుడు పిల్లల విలన్ ఇప్పుడు
ఆ
ఆ అంత జెనరేషన్స్ నుండి
ఇంకా మీకు ఫేవరెట్ కర్రీ ఏంటండి
నా ఫేవరెట్ కర్రి అంటే నేను ఎక్కువ బిర్యానీ దిన్ సండి బిర్యా
ఆ బిర్యానీ మీకేనా మాకేమైనా ఉందా అండి హలో హలో ఇబించట్లే
అ అ